హలో ఆ బాగున్నారా అండి ఆ బాగున్నామండి బాగున్నారా మీరు
ఏం చేస్తున్నరండి
వంట చేస్తున్నానండి మీరు
ఆ మేము కూడా వంట చేస్తున్నామండి ఏం వంట చేస్తున్నరండి మీరు
ఈ రోజు మేము దినం గని చిల్ల పిల్లలు చికెన్ అడిగారండి. చికెన్ చేస్తున్నా మీరు మీరేం చేస్తున్నారండి
ఇంకేంటి అండి కొత్త విషయాలు
విషయాల ఏమన్న ఉన్నాయా ఆ ఉన్నాయండి పండగలు చేసుకుంటారా అండి మీరన్నీ అవునండి సంక్రాంతి పండగకి ఏమేం చేసిందండి అప్పాలు మీరు సంక్రాంతి పండగకి అన్ని చేసానండి
హ్మ్
గారెలు చక్క కినాలు కారపూసలు లడ్ డూలు అరిసెలు మీ మీరండి
మరి మీ వాళ్ళకి స్వీట్ ఇష్టమా అండి హాట్ ఇష్టమా అండి మరి
మా పిల్లలు స్వీటే తింటారండి స్వీట్ తింటారు హాట్ తింటారండి రెండు తింటారండి రెండు తింటారా అండి అవునండి రెండు తింటారండి మీరేం చేశారండి పండక్కి
మేం కూడా స్వీట్ చేసినాం అండి హాట్
హాటూ కూడా చేసినాము ఆ మా పిల్లలు కూడా హాట్ ఎక్కువ ఇష్టపడతారండి కాబట్టి చక్కినాలు కారపూసలు ఇవి చేసినామండి స్వీట్ ఏమో రవ్వ లడ్డూలు చేసినామండి అరిసెలు చేసినామండి ఆ సంక్ర సంక్రాత్రికి స్పెషల్ ఏంటిదండి మరి ఇంకా ముగ్గులవి వేసిందా అండి మరి అవునండి ఏసామండి సంక్రాంతికి ముగ్గులేసాను గొబ్బెమ్మలు పెట్టాము భోగి మంటలు
పెట్టి
పెట్టిందా అండి మీకు మీ గల్లీలో చేసిందా అండి మరి భోగి మంటలు టలు అవన్నీ ఏసామం మీరు ఏసారా అండి చాలా బాగా చేసుకున్నారా అండి ఔ అండి మీరు కూడా చాలా బాగా చేసుకున్నారా అండి మ్ ఇంకేంటండి విశేష్ చాలు
ఉమ్
ఇంకేం చేస్ ఇంకా అండి ఏం విషయాలండి కొత్త కొత్త విషయాలు చెప్పండి ఇంకేమన్నా ఆ పండగలు వస్తున్నాయి కదండి ఇక అన్ని పండగలు చెసుకోవాలండి ఉగాది పచ్చడి ఆ అన్ని చేసుకోవాలండి బూరె మీరేం చేస్తారండి ఇంకా స్పెషల్ ఏం చే స్తారండి మీరు గారెలు అలాంటివి చేసుకుంటారా అంటి పండగ రోజు పప్పు గారెలు అంటారు కదండి మీరు చేసుకుంటారా అండి పప్పు గారెలు మీరు చేసుకుంటారా అండి మరి ఇలాంటి చేసిర్రు ఎందు మరి గారెలు అలాంటివి ఆ చేసామండి గారె గారెలు చేసామండి కూ రలు చేేసుకుంటామండి అన్ని చెస్ తీసుకుంటామండి మీరు వేసుకుంటారాడి ఆ చేసినామండి పెసరపప్పుని నానబెట్టి నూరి వేస్తారు చూడండి గారెలు అవి చేసినాం అండి అవి చాలా ఇష్టం అండి మా ఇంట్లో వాళ్ళకి కూడా ఇంకా మిక్సీ పట్టడం అంటే మిక్సీ కంటే ఇట్లా నూరి వేస్తేనే కొంచెం ఇష్టంగా తింటారండి మా ఇంట్లో వాళ్ళు
న్న అట్లనే చేసినాంమండి
మా ఇంట్లో కూడా అండి అ మిక్సీ కాంట అంటే నూరి చేస్తేనే ఇష్టాం గా తింటే అండీ అందుకే నేను కూడా ఆల్మోస్ట్ ఏదైనా కూడా నూరే చేస్త
టైం ఉంటద అండి మరి మీకు చేయడానికి
చేయడానికి ఆ ఉంటదండి టైం ఉంటదండి ఇంట్లోనే ఖాళీగానే ఉంట అంతే కదండి ఇంక పిల్లలు స్కూల్ క వెళ్ళే వరకు పని ఆ తర్వాత ఖాళీగానే ఉంటానండి మీరండి మీకూ కొత్త విషయాలు ఇంకేమన్న ఉన్నాయాండి మీరు మధ్యాహ్నం కాలిగినే ఉంటారా అండి పిల్లలు స్కూల్ క వెళ్తారా ఖాళీగా ఉండనండి జాబ్ చేయడానికి వెళ్తాను స్కూల్ కి ఇంకా ఫ్రీ టైమ్ అంటె ఈవినింగ్ టైమ్ ల కొంచెం ఉంటదండి అవునా పిల్లలక్ ఏం చేస్తారండి ఈరోజు ఇంక పచ్చల్లు అవి పెడుతరాండి మీరు ఆ పెడతమండి పచ్చలు పెట్ట్ మేమ్ ఎక్కు మామిడికాయ టమాటా ఉసిరికాయ ఇవన్నీ పెడతామండి మీరండ్
మ్..
మీరేం చేస్తారా అండి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండి ఏమైనా చేస్తారా ఎక్కువనైతే అమ్ అమ్మనే పంపిస్తదండి నేను ఎక్ ఎక్కువ పెట్టను అమ్మ వాళ్ళ ఇంటికానుంచి తీసుకొచ్చుకుంటానండి
మ్
మీరండి
నేను కూడా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండే తెస్తనండి పచ్చళ్ళు అయితే ఎక్కువగా ఇంక ఇప్పటి వరకు సొంతంగా ప్రయోగాలు ఏమి చేయలేదండి పచ్చళ్ళ పైన ఎందుకంటే మరి కరెక్ట్గా అవుతాయో కావో అని భయం కొద్దీ ఎప్పుడు చేయలేదండ్
ఎం లేదండి ఎట్లా పెడతారండి మరి ఎక్కువ శాతం అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి తెచ్చుకుంటానండి పచ్చళ్ళు అయితే అవునా మామిడికాయ పచ్చ ఎట్ల పెడతారండి మరి మమ్మీ వాళ్ళు అసలు ఇస్తారండి మీరు ఎప్పుడైన ఏముందండి చక్కగా చెట్టు మీది కాయలు అమ్మడానికి వస్తే అలా తీసుకొని వాటిని కడిగి ఫస్ట్ ఆరబెట్టిన తర్వాత కడిగేస్తారండి కడిగేసి మళ్ళీ ఆరబెడతారండి ఆరబెట్టి మంచి
పొడి ఉంటది కదండి ఆ కారప్పొడి
ఉప్పు ఆవ పొడి మెంతి పొడి ఎల్లిపాయముద్ధ అవన్ని వేసి ఆయిల్ కూడా పల్లీ నూనె వేస్తామండి మామిడికాయ పచ్చల్లోకయితే రుచిగా ఉంటుంది దని ఆమ్.... వేడి వేడి అన్నంలోకి ఆ మామిడికాయ పచ్చడి అయితే చాలా ఇష్టంగా తింటారండి మా ఇంట్లో పిల్లల అయితే మేము కూడా తింటామండి అందరం కూడా తింటాంమండి ఇంటిల్లపాలది పచ్చళ్ళు అయితే పచ్చళ్ళు ఇష్టపడని వాళ్ళు ఎవ్వరు ఉండర్లెండి
ఇకా టమాటా పచ్చడి
పచ్చడి ఎట్లా చేస్తారండి మరి మీ ఇంట్లో వాళ్ళు ఉడకబెట్టి చేస్తారా ఇట్లా ఆరబెట్టి చేస్తారా ఉడకబెట్టి చేస్తామండి ఆరా పెట్టి కూడా చేస్తామండి
ఉమ్
ఉడకబెట్టి అంటే ఇప్పుడు యాన్స్ సీజన్ లో బాగానే ఉన్నాయి కదండి టమాటాలు
ఉమ్
కాబట్టి కొన్ని ఉడుక్ కబెట్టి చేస్తాము కొన్నేమో ఎండబెట్టి తినేస్తామండి టమాటా పచ్చడి అంటే కూడా మా ఇన్ ఇంట్లో బాగా ఇష్టం ఉప్మా అది చెస్ ఇస్తాం కదండి అందులో వేసి తింటారండి అవునండి మీరు కూడా చేస్తారా అండి టమాటా పచ్చడి మరి ఉడకబెట్టింది ఎక్కువ రోజు నిల్వ ఉంటుందా అండి మరి ఉండదండి ఓ వారం రోజుల్లో అయిపోతది అండి అది ఆరబెట్టింది అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటది కదాండి ఇంకేంటండి కొత్త విషయాలు చెప్పండి ఇగ ఏం లేదండి ఇవాళ ఫ్రై డేనే కదా కాబట్టి మామూలుగా ఇక స్నానం చేసి మళ్ళీ సాయంత్రం టైమ్ లో కూడా దీపం పెడతామండి ఇంకా అండి నిమ్మకాయ పచ్చడి పెడతారా అండి మరి మీరు ఇంట్లో ఆ పెడతామండి నిమ్మకాయ ఉసిరికాయ పచ్చడి ఇలాంటివి పెడతారా అండి ఆ పెడతామండి నిమ్మ కాయ ఉసిరి కాయ ఈ పచ్చళ్లన్నీ పెడతామండి మీరు పెడతారా అండి చాలా ఇష్టంగా నిమ్మకాయ పచ్చడి అయితే ఇగ అన్నిట్లోకి బాగుంటది కదా అండి అవునండి ఉప్మాలో దానికి దీనికి అన్నిట్లో బాగుంటా
మళ్ళా వాటితో అంత ఖర్చు కూడా ఉండదు మళ్ళా మనకి అన్ని
మనకి అన్ని కూరల్లోకి కూడా బాగుంటది డైజెషన్ అవుతుది కదాండి ఫుడ్ అవునండి నిమ్మకాయ పచ్చడి తీసుకోవడం వల్ల ఫుడ్ కూడా తొందరగా డైజెషన్ అది అవుతుంది మనకి అవునండి అవున నిమ్మకాయ పచ్చడి అవి ఇవి మమ్మీ వాళ్ళు పెడితే చూసి చేస్తుందిండి మీ పిల్లలు మరి మీరు ఏం లేదండి ఇంకా స్కూల్ వచ్చారు పిల్లలు కాలీ నే ఇప్పుడు హోంవర్క్ వేసుకున్నారు కో కా ట్యూషన్ కి వెలుస్తుంది అండి ట్యూషన్ కెల్లిల రిండి మ్ మీరేం చేస్తున్నారండి పిల్లలు మీరు పిల్లలు మీరేం చేస్తున్నారని పిల్లలు మీరు ఏం చేస్తున్నారండి
ఇంకా చెప్పండింటి ఇంకేంటి విషయాలు
పిల్లలు బాగున్నారా అండి ఏం చేస్తున్న రండి పిల్లలు మీరు మీకు బోనాలు ఉన్నాయా అండి మరి ఆ ఉన్నాయండి పోస్తామండి బోనాలు కూడా పోసుకుంటారా అండి బోనాలు మరి మీరు ఆ పోస్తామండి బోనాలు పోస్తామండి మీరు పోసుకుంటార అండి చాలా బాగా జరుపుకుంటారా అండి బోనాలు మరి మీరు అవునండి చాలా బాగా జరుపుకుంటామండి మీరు జరుపుకుంటారా అండి బోనాలు బాగా జరుపుకుంటారా అండి మీరు
ఇంకా అండి
ఆ చెప్పాలండి
బెల్లం బాగా కదండి
కదండి బోనాల్లోకి బెల్లం అంటే బెల్లంతో వేసిన నైవేద్యం అంటే చాలా ఇష్టం కదండి దేవుడికి అవునండి అవునండి చాలా ఇష్టమండి ఫేస్ వస్తామండి మేము కూడా బోనాలు చట్ ఏరు వారాలని బోనాలు చేస్తాం ఉంటామండి బాగా మంచిగా ఉంటామండి
మ్
తరండి
ఆ చేసుకుంటాం అండి బోనాలు మేము కూడా రీసెంట్ గానే పోస్తున్నాము
మేము హమ్ చేసుకుంటామండి బోనాలు కూడా అవునా ఉ ఏం చేస్తారంండి బోనాల రోజు మా మమ్మీ వాళ్ళు కూడా పోస్తారంండి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం ఇక్కడ కూడా పోస్తారు ఇక నాకైతే బెల్లంతో చేసిన రసం అంటే బాగ ఇష్టమండి అవునా చాలా ఇష్టంగా తింటానండి కానీ మేము కూడా వేస్తామండి బోనాలు మేమైతే బాగా పెద్దగా వండుతామండి బోనాలు
ఇక ఆ రోజు చిక్కుడుకాయ కూర అది ఏస్తారు కదండి బోనాల
నల రోజు అవునండి చేస్త ఇస్తామండి అది కూడా మీరు కూడా ఎస్తారా అండి చిక్కుడుగాయ కూర నెయ్యి అది కొబ్బరి అవన్నీ ఇస్తాం కదండి పాయసంలోకి అవునండి ఇంకాండి మేము కూడా ఇట్లనే ఇస్తామండి నెయ్యి అవన్నీ వేసి చేస్తామండి ఇంకా ఏమి వేస్తారు ఇంకే విషయాలు కొత్త విషయాలు ఇక బాగున్నాం అండి అందరం కూడా బాగున్నాం పిల్లలను అడిగినారు సర్ హా ఆఫీస్కి వెళ్ళాడండి
ఉమ్
బాగున్నారు కదండి ఇంకా అండి ఆ ఏం చేస్తున్నారండి పిల్లలు మరి ఇప్పుడు
ఉరికి సరే నువ్వుయి ఓ
ఓకేనండి మీ అమూల్యమైన సమయాన్ని మాతో స్పెండ్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలండి మీకు మీకు కూడా ధన్యవాదాలండి ఓకేనండి బాయ్ మరండి హా బాయ్ అండి బాయ్ ఏ బాయ్